హలో! ఏం చేస్తున్నారు? టీవీలో మ్యాచ్ చూస్తున్నావా?
అవునవును, మన దేశం అమ్మాయిలు క్రికెట్ మ్యాచ్ గెలిచారు కదా? అసలు ఎంత మంచి ఆడిండ్రు కదా టీవీలో చూస్తే ఒళ్ళు గగ్గరు పొడిచింది.
అవునుదా అవును కదా నేను కూడా అదే చూస్తున్నా ఈ మధ్య కాలంలో అమ్మాయిల ఆటల్లో చాలా దూసుకెళ్తున్నారు. ఒలింపిక్స్ దా ఏషియా గేమ్స్లో మన దేశం పేరు నిలబెడుతున్నారు.
నిజమే ఒకప్పుడు ఆటాలంటే జస్ట్ బాయ్స్ ఆడతారని అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడైతే బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ, బాక్సింగ్ లాంటి ఆటల్లో కూడా మన దేశం ఆడబిడ్డలే ఎక్కువ పథకాలు తీసుకొస్తున్నారు కదా.
అవును అసలు పి వి సింధు, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. అలాగే
అ
బాక్సింగ్లో మేరీ కోమ్, నిక్కస్ జరిన్ అని చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుందో. వాళ్ళు ఎక్కడో చిన్న గ్రామం నుంచి వచ్చి ఎంత కస్ కష్టాలు దాటుకొని అంత పెద్ద స్థాయికి వెళ్ళారు.
కరెక్ట్ గా చెప్పినవు, వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చావ్ ని చూడు అంత బరువులు అసలు ఎట్ల ఎత్తుతదో ఏమో అమ్మాయి అయినా కూడా వాళ్ళని చూస్తుంటే మనూరు అమ్మాయిల్లో కూడా ఎంతో మందికి ఆటల మీద ఆసక్తి పెరుగుతుంది.
నిజమే మన పక్క వూరి స్కూల్లో అమ్మాయిలు కూడా కబడ్డీ, ఖోఖోలో జిల్లా స్థాయికి వెళ్లారు తెలిసా? మన గ్రామంలో ప్రతిభ ఉన్న అమ్మాయిలకి సరైన కోచింగ్, మైదానాలు ఉంటే ఇంకా అద్భుతాలు చేస్తారు.
ఆ అవును శారీరక దృఢత్వమే కాదు ఆటల వల్ల అమ్మాయిలో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ కూడా పెరుగుతాయి. రేప్ పొద్దున వేరే దేంట్లో గెలవడానికైనా ఈ నమ్మకం వాళ్ళకి మంచిగా యూజ్ ఐతది.
నిజం ఆడపిల్లల్ని కేవలం చదువు, వంటిల్లు పనులకు పరిమి చేయకుండా వాళ్ళకి నచ్చిన ఆటల్లో ప్రోత్సహిస్తూ దేశానికి కీర్తి తెస్తారు.
నిజం ఆడపిల్లల్ని కేవలం చదువు ఇంటి పనులకే పరిమితం చేయకుండా వాళ్ళకు నచ్చిన ఆటలల్లో ప్రోత్సహిస్తే దేశానికి కీర్తి తీసుకొస్తారు.
ఖచ్చితంగా రేపు మా చెల్లెను కూడా స్కూల్లో లో రన్నింగ్, లాంగ్ జంప్ పోటీలో చేర్ మని అమ్మ నాన్నకి చెప్పాను వాళ్ళకి కూడా ఇలాంటి మ్యాచ్లు చూపిస్తే ప్రోత్సా హంగా ప్రోత్సాహం దొరుకుతుంది
చాలా మంచి ఆలోచన. మనఊరు అమ్మాయిలు కూడా భవిష్యత్లో పెద్ద పెద్ద స్టేడియంలో ఆడుతుంటే చూడాలని అన్నదే నా కోరిక
అవును రా, ఆ రోజు త్వరలోనే వస్తుందిలె సరే అవునుగా ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ అసలు ఈ రోజు మ్యాచ్ చూస్తుంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, మన దేశంలో త అమ్మాయిలు కేవలం క్రికెటు, బ్యాడ్మింటన్ మాత్రమే కాదు హాకీ కూడా ఎంత బాగా రాణిస్తున్నారో కదా, మొన్న ఒలింపిక్స్ లో మన మహిళల హా కి టీము సెమీఫైనల్స్ దాకా వెళ్ళినప్పుడు టీవీలో చూశాను. నిజంగా కళ్ళెల్లో నీళ్ళు తిరిగాయి రా
అవునవును నేను కూడా చూశాను, మన దేశంలో హాకీకి ఒకప్పుడు ఉన్న క్రేజు మళ్ళీ అమ్మాయిల వల్లే వస్తుంది ఆ టీమ్ లో చాలా మంది అమ్మాయిలు ఎంత పేద కుటుంబాల నుంచి వచ్చారో తెలుసా? కొందరి ఇళ్లలో కనీసం తినడానికి తిండి ఆడుకోవడానికి సి సరైన షూస్ కూడా లేకపోయినా పట్టుదలతో దేశం కోసం ఆడారు.
నిజమే ఆ పట్టుదల వాళ్ళని అంత దూరం తీసుకెళ్ళింది, నాకు తెలిసిన చుట్టుపక్కల గ్రామల్లో కూడా చాలా మంది అమ్మాయిల మనసు సత్తా ఉంది, మొన్న సంక సంక్రాంతి ఆటోల పోటీల్లో మన పక్క వీధి అమ్మాయి పరుగు పందెంల్లో ఎంత వే గంగా పరుగెత్తిందో చూశావుగా అసలు దానికి సరైన బూట్లు కూడా లేవు అయినా అందరికంటే ముందు నిలబడింది.
అవును నేను కూడా అబ్జర్వ్ చేసినా ఆమెను రన్నింగ్ చేస్తుంటే నాకు హిమాదాస్ గుర్తొచ్చింది, ఆమె అస్సాంలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పొలాలల్లో ప్రాక్ టేస్ట్ జేసి దేశం తరపున గోల్డ్ మెడల్ సంపాదించింది మన ఊరి గల్స్ కూడా ఇట్లాంటి ఒక అవకాశం వస్తే మంచి ఉంటది
అవకాశాలు రావాలి అంటే మొదట ఇంట్లో వాళ్ళ ఆలోచనలు మారాలి కదరా చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలు ఎండల్లో ఆడితే నల్లగాయిపోతారు లేదంటే దిబ్ బ్బల్ తగులుతాయి రేపు పెళ్ళి కావడం కష్టం అని భయపడతారు ఆ భయం పోవాలి
నిజం చెప్పిన్నవ్ శ్ర శారీరక శ్రమ చేస్తే అమ్మాయిలు బలంగా తయారవుతారు గానీ బలహీన పడరని వాళ్ళు దెలుసుకోవాలి ఫస్ట్ ఇప్పుడైతే చదువుతో పాటు స్పోర్ట్స్ కోటాలో కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి కదా ఈ విషయం జెప్తేనైనా కొంచెం ఎంకరేజ్ చేస్తారేమో మరి
అవును స్పోర్ట్స్ కోటాల వల్ల చాలా మందికి రైల్వేస్లో పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగాలు వస్తున్నాయిర మన ఇంక జరిగిన బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యాక ఆమెకి ఎంత పెద్ద గౌరవం దక్ కిందో చూసాం కదా ఒక అమ్మాయి ఆటలో గెలిస్తే ఆ కుటుంబ పరిస్థితే మారిపోతుంది
నిజమే కేవలం చదువు మాత్రమే కాదు ఆటలు కూడా జీవితాన్ని ఇస్తాయని చెప్పడానికి వీళ్ళే పెద్ద ఎగ్జాంపుల్ అసలు ఈ రోజుల్లో షూటింగు విలువిద్య లాంటి ఆటల్లో కూడా మన దేశం అమ్మాయిలు ఇంటర్నేషనల్లో మెడల్ సాధిస్తున్నారు కదా
అవున విలువిద్య అంటే గుర్తొచ్చింది దీపిక కుమారి కూడా ఎంతో పేదరికం ను చి వచ్చి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్చరీ అయ్యింది వాళ్ళ కథలు వింటూనే మనకు కూడా ఏదైనా సాధించాలని పట్టుదల పెరుగుతుంది
ఖచ్చితంగా మన ఊరి హైస్కూల్ పిటి మాస్టర్ గారితో రేపు ఒకసారి మాట్లాడదాం స్కూల్ అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కబడ్డీ వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయమని సాయంత్రం ప్రూట ప్రాక్టీస్ చేయించమని అడుగుదాం కనీసం మన వంతులో ఆ చిన్న సాయం అయినా చేద్దాం వాళ్ళకి
చాలా మంచి ఆలోచనరా మా చెల్లికి కూడా ఆటలు అంటే ఇష్టం రేపట్నుంచి త నేను కూడా గ్రౌండ్కి తీసుకెళ్తాను ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం మన ఊరి నుంచి కూడా ఒక గొప్ప క్రీడాకారిణి రావాలి
అవును మన ప్రయత్నం అయితే మనం చేద్దాం రేపు ఉదయాన్నే గ్రౌండ్ దగ్గర కలుద్దాం ఇంకేమన్న ఉంటే అక్కడ మాట్లాడుకుందాం మరి
అవునర ఇంకా చాలా సమయం ఉంది టీవీ లో ఇంటర్వ్యూలు కూడా చూస్త వస్తన్ న్నాయి చూస్తున్నావా
ఆ చూస్తున్నా చూస్తున్నా ఒలింపిక్స్లో పథకం గెలిచినప్పుడు ఆ అమ్మాయిలు ఆనందం మాటల్లో చెప్ ప్పలేం
నిజమే మన దేశ జెండాను అంత ఎత్తున చూస్తుంటే గర్వంతో కళ్ళు చెమార్చుతున్నాయి
ఉమ్ కానీ అంత స్థాయికి రావడానికి వాళ్ళు అసలు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కదా
అవును తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ప్రాక్టీస్ మొదలు పెడతారంట
అవునవును మన వోళ్ళు కూడా అంత పొద్దు లేసి ఊర్కే అమ్మాయిలు ఉన్నారు గానీ ఆళ్ళకి సరైన మార్గదర్శకం లే లేదు
అందుకే మనం వాళ్ళకి తోడుగ నిలబడాలి కనీసం ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి సాయం యం చేద్దాం
నిజం చెప్పినాం రేపు మా అమ్మతో విజేతల కథల గురించి నేను ప్రత్యేకంగా చెప్తాను
అలాగే చెయి ఒకరిని చూసి మరొకరు మారతారు మన ఊరి నుంచే మాార్పు మొదలవ్వాలి
అవును ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆటలలో కూడా అమ్మాయిల చరిత్ర సృష్టిస్తరిగా
అవును అసలు మన ఊరి ప్రెసిడెంట్ గారితో కూడ మాట్లాడితే బాగుంటుంది
ప్రెసిడెంట్ తోన ఎందుకు అయింది ఏం గురించి
మన ఊరి ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్ లో అమ్మాయిల కోసం ప్రత్యేక సమయం కేటాయించమని అడుగుదాం
ఆ మంచి ఆలోచన అసలు అబ్బాయిలు మాత్రమే ఆడుకుంటున్నారు అక్కడ అమ్మాయిలకు స్థలమే ఇవ్వట్లేదు నరు
అదే కదా ఒక రెండు గంటలు అమ్మాయిలకి ఇస్తే ఖోఖో కబడ్డీ బాగ ప్రాక్టీస్ చెయొచ్చు
అవునవును మన ఊరు అమ్మాయిలకు రన్నింగ్ లో మంచి వేగం ఉన్నది అసలు
మొన్న జిల్లా స్థాయి పోటీల్లో వేరే ఊరిే అమ్మాయిలు గెలిచారు మన వాళ్ళకి అవకాశం వస్తే అంత కంటే బాగ ఆడతారు
అకు కావల్సిన స్పోర్ట్స్ కిట్స్ ఎట్ల వస్తాయి మరి
ప్రభుత్వ స్కూల్కి ఫండ్స్ వస్తాయి కదా పీటి మాస్టర్ ని అడిగితే ఆ ఏర్పాట్ చేస్తారు
అయితే రేప వెళ్దాం మరి మనం కూడా తోడుగా ఉంటామని చెుదాం ఆయనతో
సరే రాస్ రేపు స్కూల్ టైమ్ లో వెళ్ళాం మరి ఇంట్లో వాళ్ళకి కూడా ఒప్పించడం ఎలా
ముందు మనిద్దరం ఒకరింటికి ఒకరం వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం
నువ్వు చెప్తే వాళ్ళు వింటారు పెద్దవాళ్ళకి నమ్మకం కలగడం ముఖ్యం కదా
చదువు పాడవుదని ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగ చెప్పాలి
అవును ఆటలతో పాటే చదువులో కూడ మార్పులు వస్తాయని వాళ్ళకి చెప్పాలి
ఖచ్చితంగా స్పోర్ట్స్ వల్ల పిల్లలల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుందని టీచర్లు చెప్తున్నారు కదా
అవున్డా పైగ శారీరకంగా కూడ చాలా బలంగా తయారవుతారు
ఈ రోజుల్లో రోగాలు ఎక్కువైపోతున్నాయి ఆటలు ఆడితే ఆరోగ్యం కూడ మంచి ఉంటది
అదేలె మనం పెద్దవాళ్ళు కూడ పొలం పనుల్లో ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉున్నారు
అవును కానీ మనం ఇంట్లోనే ఉండటం వల్లనే ఇష్టం లేకుండా పోతుంది
అందుకే ఆ అమ్మాయిలకి రోజు ఒక గంట అటైనా ఆటలు చాలా అవసరం
పేటి మాస్టర్ ని అలిసినప్పుడు ఏమేమి మాటల్ సమన్లో పోవడం కావాలని అడి నోట్స్ రాసుకుందాం మరి
ఆ రాసుకుందాం మొదట కబడ్డీ కిట్టు ఖోఖో పోల్సు అడుగుదాం వాటికి ఎక్కువ ఖర్చు ఉండదు కదా
అంటే ఒక బాల్ కూడాడ్ అడుగుదాం అమ్మాయిల అందరూ కలిసి రూప్లేక్ ఆడుకుంటారు
ముంచిది తక్కువ ఖర్చుత ఎక్కువ మంది ఆడే ఆటలు ఇవే
మది కొంతమంది రన్నింగ్ చేస్ట వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి షూస్ ఎట్లా అంటా
మొదట్లో మామలుగానే ప్రాక్టీస్ చేయ అనాలి జిల్లా స్థాయికి వెళ్ళేటప్పటికి ఒక వాళు సహాయం ఆడుగుద
ఆ మనూరు వాళ్ళయితే ఖచ్చితంగా సహాయం చేస్తారు మన ఊరికే కదా మంచి పేరు వస్తుంది
అవును ఊరి పెద్దలు మనల్ని తప్పకుండా నచ్చుకుంటారా సాయం కూడా చేస్తారు
కానీ కొందరు ఉంటారు కదా ఇవన్న ఎందుకు మీకు అవసరమా అని అంటారు అట్లాంటి వాళ్ళను అసలు వాటిచ్చకోదు మరి
వాళ్ళ మాటలు మనం అస్సలు పట్టించుకోవద్దు మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి
సో అదే మరి అదే పని మనం కలిసి డైరెక్ట్ పోయి అడుగుదాం అన్ని
న విద
బాయ్ మ
స